హలో హాయ్ రా ఏం చేస్తున్నావ్
ఏముంది ఎమ్లె కాలి
ఉహు పిల్లలు వస్తేనే పని కద ఇగ
ఆ ఇగ వాళ్ళు వస్తేనే పని సాయంత్రం ఒక అర్ధగంటే బొల్లు ఇల్లు ఊకడం
ఆ
మళ్ళ వాళ్ళు ఒస్తే పనే ఇగ
అవును
అంతసేపు ఇగ బోరు కొడుతుంది మా ఇంటి పక్కన ఇండ్లు కూడ లేవు ఎవ్వరు రారు
ఇంటి పక్కన ఇల్లు లేవ అంటే దూరం అంటే కడకు ఉంటదా అయితే మీ ఇల్లు
ఊరు చివరకు ఉంటదిలే గాని ఎసి కాలనే ఉంది వెనకాల
ఆహా
మళ్ళా ఇటు అంతా రెడ్డీసియి ఉన్నయి
ఆహా
దీని లోనే రెడ్డిసియి అందులో ఒకలు అందులో ఒకలు ఉంటరు
ఆ
మా అయన
హ హ ఆయనను చూసి భయపడుతరంటావా
ఎవరన్నోస్టరోడు
ఆ
ఆహా మాది కూడా కడకే ఉంటాదిలే ఇల్లు గానీ చుట్టుప కలిన్లు ఉంటాయి మాకు ఇటు పక్క అటు పక్క ఇండ్లుంటాయి కానీ మా ఇంటినక సైడ్ ఇండ్లు ఉండవు
ఉ హు
ఇంటి ముందు ఇండ్లుంటాయి ఇటు మా ఇటు పక్క ఇటు పక్కకా అన్ని ఇల్లులు ఉంటాయి మా ఇంటికి ముందు రోడ్ ఉంటది ఒకటి అంటే రెండు ఉంటాయి మా ఊరి పైన
ఉహు
అ ఇగ అట్లుంటది ఇంటనక సైడ్ మాత్రం తోట ఉంటది మిరప తోట ఇంక
పోలాల్ ఉంటయి
ఆ పోలలు మీరప తోట
ఉహు
అట్లుంటాయ్ ఇంటెనక సైడు
ఆహ
అట్ల
రారు
ఆహా
మనుషులు ఎవరు లేరు
ఉ హు
బయటికి పోయి మాట్లాడుకోవాలంటే ఎవరు ఉండరు ఏమైన ఫోను టీవీ
అంతే నేను కూడా అంతే మరి ఫోను టీవీ టీవీ కూడాచ్చంగా చూడను అసలు తలకాయ నొప్పి అ నాకు టీవీ లేగానే ఆ ఫోను ఎవరైనా మా అమ్మ వాళ్ళోత్తే మాట్లాడతా ఇక అంతే ఇక ఇక మా హస్బెండ్ తోనే ఊకే అటు ఇటు కోరుకుంటా ఉంటా ఉంటా
ఊహూ
న అది ఇగ అంతే
మీరు డ్రైవింగ్ చేసినంక స్కూల్లో ఉంటారా ఇంటికి వస్తారా
ఇంటికే ఇంటి దగ్గరనే ఉంటడు ఇంటికి వత్తడు ఫస్ట్ పిల్లల్ని స్కూల్ కు ఆడ దింపేసి మళ్ళ ఇంటికి వస్తాడు
అవును
ఏదన్నా గట్లనేమన్నపని ఉంటే ఉంటాడు కొద్దిసేపు స్కూల్లో లేదంటే మాత్రం ఇంటికి వచ్చి ఇక అన్నం తింటాడు ఏమనా పని ఉంటే చూసుకుంటాడు ఇంట్లా
ఊహూ
సాయంత్రం పూటే పోతడు ఇప్పుడు ఇందాకనే పోయిండులే ఎంతసేప వేడి ఏటి
స్కూల్ల్లో ఏమన్న పనులుంటే చెప్తారా
ఆ ఆ స్కూళ్ళ పనులంటే వాళ్ళతో చేపియాలన్నమాట క్లీనర్ వాళ్ళు ఎనుకుంటో చేసినావా వాళ్ళతో చేపియాలి ఇగ వీళ్ళు చేసే పనులు ఇంకేమన్నా ఉంటే వీళ్ళు చేస్తారు
ఊహూ
అట్లా ఆమె కొద్దిసేపు ఉండమని చెప్పిందనుకో ఉండాలి
ఊహూ
హ్మ్
ఇదే ఒకటే తిప్పేస్తుదా మళ
ఆ ఒకటే
ఊహూ
ఇక అట్లనే అందరిని ఎక్కించుకుంటే ఎక్కించుకుంటూ వస్తా ఉంటాడు ఇక వావిలాల వరకు వావిలాల వరకు
అవును అటు కూడా వెళ్ళాలా
హ్మ్ మ్మ్ వావిలాల్నే పెట్టేస్తాడిగా బస్
ఊహూ మళ్ళీ బస్సు ఆగితే బండేసుకొని వెళ్తార
ఆ
ఊహూ
బస్సు ఫస్ట్ పొద్దున బండి వేసుకొని బస్సు దగ్గరికి పోతాడు ఆ బండి అక్కడ పెట్టి బస్సు వేసు కోని పిల్లల్ని ఎక్కించుకొని వచ్చి మళ్ళా స్కూల్లో బస్ పెట్టి మళ్ళా వత్తడిక బండేసుకొని
ఊహూ
ఇగ అట్లా
రిటర్న్ మళ్ళ వావిలాల కెళ్ళాల
హ్మ్ బ బస్సు ఒకవేళ వావిలాలలో పెట్టేసిరనుకో
మ్
సాయంత్రం పూట పెట్టే తే ఇక మనం పొద్దున్న బైక్ వేసుకొని పోయి అక్కడ పెడతాం కదా
మ్
ఆ బస్ ఉన్న ప్లేస్ లా మళ్ళీ ఇగ బస్ అక్కడ పెట్టేసి మళ్ళా బై కేసుకోని వస్తడిగా
మ్ హు
స్కూల్లో పెట్టేది అతేనో మరి ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచితే స్కూల్ల్లోనే పెట్టిస్తారిప్పుడు మరి తెల్వదు నాకు కూడా నేను కూడా అడగాలి గాని స్కూల్ లో పెట్టేదైతేనో స్కూ లోనే బైక్ పెట్టేసి బస్ తీసుకొని వచ్చి మళ్ళీ పిల్లల్ని ఆడ దింపేసి వచ్చి మళ్ళీ బ బయకేసుకొని ఒత్తడిగా
మ్ హు
ఇం అట్లా ఇంట్లో ఏమైన్నా పని ఉంటేయ చూసుకుంటోడు ఇగ
వ్యవసాయ పనులు
మ్ ఇప్పుడు ఏం పనులు అండి ఇప్పుడేం పనులు లేవు లేగాని ఇగ
నాట్లు నాట్లు పడే వరకు పనులు మళ్ళ
మ్ నాటు అదే ఆ పని ఉన్నప్పుడు పొలం కూల పెట్టి ఇట్లా ఉంటది కదా వరాలు పెట్టి పెట్టయడం అలాంటివన్నీ ఇనే చూసుకుంటాడు ఇక
మ్ హు
ఇ అట్లా
ఇప్పుడు అన్ని పొలంల మందులున్నాయి కానీ ఒకగావి హార్డ్ అయితాని
మ్ హు ఆ వరాలు పెట్టడం తీయడం అసొంటివన్నీ ఒక ఇద్దరు కూలోళ్లను పెట్టించుకుంటే ఈయననే చేసు కొంటడిగా
ఆ
న అట్లా నీ చాత గాకున్న ఇప్పుడు ఎవరినైనా పెడతాడు చాతనైతేనేమో వేసుకుంటడు ఈ బస్సు వచ్చినా కానుంచి అసలు బిత్తిగా ఇంకా చాత కాకుండా అయిపోయింది
ఉ
ఇగ కూలళ్లనె పెడతాండు ఎక్కువ
అంత ముందు
ఇక అంత ముందు కంటే ఇక బస్సు ఆటో ఉన్నప్పుడు ఎట్లయినా రెండు మూడు రోజులు ఆ టొ ఇంట్లోనే ఉంచొచ్చు మన అవసరం కాబట్టి
ఉ
ఉంచి సరిపోయాక మంచిగా రెండు మూడు రోజులు ఐదారు రోజులుదాక ఇక ఆ వరాలు పెట్టుకుంటా ఉండేది
ఉమ్ హు
అ నాటేపిచ్చుకుంటా అది ఇదని ఇక ఇప్పుడు బస్సు ఉన్నది కాబట్టి తప్పదు కావా ఎవరిననా పె డానికి కూడా ఉండదు డ్రైవర్ని కా ఉ ఉమ్ము కాబట్టికి పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి మనం ఎవరికోప్ప చెప్పేటట్టు కూడా ఉండదు ఇయ
ఉ
ఎవరినన్నా పెట్టుకొని చేపితడిగా కూలోళ్లను గినక ఇగ అప్పుడే పని ఉంటది మ నాటేసిన తరువాతికి ఏం పని ఉంటది ఇక మందు మధ్య మధ్యలో మందు కొ తీయడం ఆటికి కూడా ఎవల్నో ఒక్కల్ని డబ్బులు ఇచ్చి కొట్టిపిత్తరు ఇగ.
ఇప్పుడు మందుకి కూడా అవి ట్రాక్టర్కి కట్టి కొడుతున్నరుగా నీళ్ళు మోయకుండా.
ఏమో అబ్బా అసలు నాకు తెలవది అది. మామూలుగానైతే పంపులతో కొడతాంటే చూ త్త నేను మా ఇంటి పక్కన తోట కూడా ఉందిగా వాళ్ళు కొడతాంటే నాకు కనపడతా ఉంటది. ఆహా
అవి కూడా ఉన్నయిలే గానీ ఇప్పుడు అవి ట్రాక్టర్ ఈ అదోకటి డ్రమ్ము అవి ఉంటయిగా ఇల్ల పైన పెట్టుకునేవి ఉంటయిగా అవి.
ఆ ఆ ఆ
అలాంటిది ఒక డ్రమ్ పెట్టి అందులో మల్లు మందు కలుపుతాల్లో ఏమో ఏదో చేస్తట్టు ఉన్నరు.
ఓకేసారి అన్న మాటేయిగ
ఆ ఓకేసారి అందులో కలుప్తరు. కలిపి ఒక పెద్ద పైపు ఉంటుంది ఇగ దాని కిస్తే ఎసుకుంట పోవడమే ఇగా నీళ్ళు మోయడము ఉండదు ఎముండదు.
ఆహా
హ్మ్ అట్లా మా ఊర్ల రెండు మూడు దిగినయి.
మంచిదేగా అట్ల అయితే మనుషులతో పని లేకుండా కానీ మరి ఎట్లుంటదో మంచిగా ఉంటదో ఉండదో కొట్టడం.
ఆ కొరలు పోతాందని అంటున్నరు.
హ్మ్ అదే అంటన్నా.
ఏది
హ్
ఇప్పుడు మందు కోట్టేవాళ్ళు ఉంటరుగా
ఆ ఆ
వాళ్ళ చేతిలో ఉంటది ఇగ మంచిగా కొడితేనేమో మంచిగా పడుతది. ఇగ దా ఏయడమే ఎం లేదు కానీ ఇది పెద్దగా ఇట్లా ప్రెజర్ పెద్దగా వస్తది కదా
అయినా ఇంతక ముందు లె ఇంకా చి ఇట్లా చిన్న చిన్న పంటలు కూడా ఎక్కువ ఎత్తలేరు కదా పెసల్లు, కందులు అప్పుడు బాగా ఎశేది.
అప్పుడు ఏసేదిలే కానీ ఇప్పుడు
ఇప్పుడా ఉ ఉంటారు ఉంటా అంటే పత్తి చేను కూడా ఎక్కువ పెట్టట్లేరు ఆ కోతులు చేయబట్టి కొతులున్న సైడయితే పెట్టట్లే.
రిస్క్ ఏందుకు అని ఎదో ఈజీ పంటలు ఎసుకున్నరు.
ఆ మాది
ఆ ఆ మేం కూడా పొలం చేద్దాం అనుకుంటున్నాంలే గాని మళ్ళీ ఇవి ఇవి వడ్లు బోనసే అంటున్నరుగా. బోనస్ వడ్లె కొననంటున్నడుగా.
ఎందుకు అంటారు. ఎ కొనేటోళ్లు రైతులు ఎడమ్ముతరు కొనే వాళ్ళు కొంటరు. కొనకుంటే ఎడపోతరు.
కొంటరులే కానీ గవర్నమెంట్ కొంటా అంటే
గవర్నమెంట్ ఇచ్చిన సీడ్సే కాబట్టి వాళ్ళే తీసుకుంటరు.
తీసుకుంటర్లే గాని ఇప్పుడు ఇగ రేవంత్ రెడ్డి ఏమంటున్నడంటే పెసల్లు, కందులు ఇయి తృణధాన్యాలా ఇఫై అంటున్నడు.
ఆ అవునవును ఎందుకంటే అవి యెనకట గూడ ఏసేది గూడ మరి అవన్నీ అంతరించి వచ్చి పోతేనే అని ఆల్లు అట్లా అంటారు లే అన్న ఆది గూడా కరెక్ట్ గని మరి ఏ చెలక్ ఉన్న వాళ్ళు వేసుకుంటారు పొలం ఉన్న వాళ్ళు ఏం చేత్తరు మరి
అంత పొలం ఉన్నాళ్ళు లేరు లే కానీ ఈ ఓడ్లు అనేది స్టాక్ ఉన్నాయి తృణ ధన్యాలను పండించండీ అని చెప్
ఇప్పుడు ఎత్తారులే ఇంత ముందు వేయ్యలేగాని ఇప్పుడు మళ్ళా చిన్నగా ఎత్తారు తేలుసా పెసల్లు గినక
మా ఏస్తా ఎప్పటి ఏసేటోళ్ళే ఏస్తున్నారు అది ఇగ వా ఈ వానలు కాలం గాదని కొందరు ఇగో ఈ మందం అని ఇట్లా కొందరు ఏస్తనే గాని అందరు అయితే ఏయట్లేదుగ
ఉ ఏయ్యట్లే లే అందరు లే గాని
పెసళ్ళకే వర్షం వస్తే అవన్నీ ఖరాబ్ అయితాయి గాని తరువాతి కాయలు గాసినంక ఇగ వర్షం వస్త్ వర్షం వస్తె
అవును ఇగ అయితేనే ఉంటాయిలే గాని ఈసారి మొన్న మొన్న ఎండకాలంలో మా అమ్మమ్మ వాళ్ళు ఏసి టిరు మాకు కొన్ని పెట్టిర్రు పెసల్లు ఆ పెసల్లు వేసి మంచిగానే మళ్ళీ వాళ్ళు ఊర్ల మినుమలు కూడా వేసిర్రట మా చిన్నమ్మ మినుములు కూడా కొన్ని పంపించింది అవి మంచి కుంటే అనిపిత్తుంది నాకేమో ఇట్లా మన గుండ్లు కొనుకొచ్చుకుంటాం గ మినప్పప్పు గుండ్లు ఆవి మంచిగా అనిపిత్ మనం ఏ చేసినా తెల్లగ అనిపిత్త ఉంటాయి గదా అదేందొ పిచ్చి గానీ మా తిన్నాం మేము ఇవే బలం గద అవన్నీ పాడేనా అన్నట్ తయారు చేత్త ఉంట్రూ అది ఇది అంటంది
ఆ బలమేమోగానీ వాటి నూస్తనే ఎట్లనో ఆపిత్తది నాపాలు నాపాలు లాగా చిన్న చిన్నగా ఉంటాయి
ఆ మనము మంచిగా నానబెట్టి మన మంచిగా ఇసురుకొని నానబెట్టెత్తే పొట్టే పోతది గదనే తెల్ల గుంటాయి అవి అంటే నిజంగా మస్తు లావు ఉన్నాయి దెలుసా మంచిగా ఉన్నాయిలేగాని అయి తీసుకో స్తే ఇసిరింది మా అత్తమ్మ
ఉహు
ఈ సరి ఒక బాటిల్స్ ఉంటే ఏసినం మనం తాగు స్ప్రైట్ తమ్సప్ బాటిల్స్ ఉంటాయి జూడు అలా వోసి మూత పెట్టాం అనుకో నువ్వు ఎన్ని సంవత్సరాలున్నా పురుగె రాదు తేలుసా
అవునా మేము గూడా అట్లనే జేస్తున్నాం మా అత్తమ్మ జెప్పింది ఎన్ని రోజులు గాని
ఆ మనం ఎండబెట్టి ఇట్లా మనం మంచిగ ఎండబెట్టి వేడి మీద మా అమ్మ వాళ్ళు అట్లనే పొత్తారు తేలుసా అయితే ఇగ ఎండబెట్టి మంచిగా వేడి మీదనే మనం ఇగ అట్లనే పోత్తం అన్నమాట కానీ ఇగ పప్పు ఇసిరినా కూడా మొన్న బాటిళ్లలోనే బోసి పెట్టేసినా ఎందుకు అల్ల అసలు పురుగు పట్టదాటా బాటిళ్ళల్లా
అవి థ్రెడ్స్ గట్టిగా ఉంటాయి గదా
హూ
అనేది పురుగు రావడానికి ఆస్కారం ఉండదు
ఏవో మరి మనం వెడల్పు డబ్బాలలో పోసినాం మరి అవి కూడా ఇట్లా మరలు ఉండి తిప్ పేలాంటివి అట్లాంటి వాట్లల్లా పోత్తే పురుగులు పడతాయి మరి
ఆ పడితేలేగాని ఇందులోకి కి గాలి పోకుండా ఉంటది గదా
ఉ ఇదయితే అసలు గింత పురుగు కూడా రాదు తేలుసా ఎన్ని రోజులైనా అట్లనే ఉంచుకోవచ్చు అట
హు నేను నా మ్యారేజ్ అయినంక మా అత్తమ్మ ఇక్ ఇక్కడే చూసిన
ఆ
మా దగ్గర అట్లా ఇట్లా పోయేట్లే కానీ ఇప్పుడు మా దగ్గర కూడా ఇట్లనే పోస్తున్నారూ బాటిలల్లా పోసుడు పక్కకు పెట్టుడు
ఆహ
ఆహ్ గంతు అవి ప్లాస్టిక్ డబ్బాలు ఉంటావి షాపులలా.
ట ఆ అ అదె
హ్మ్మ్ సరే అయితే
ఆ సరేర